హాయ్ అండి హలో
ఆ నమస్కారం అండి
వినిపిస్తుందా అండి
ఏం లేదండి టీవీ చూస్తున్నానండి
ఇంకా అండి
మీరేం చేస్తున్నారు
ఏం లేదండీ ఖాళీనే కూర్చున్నా ఇప్పుడే వర్క్ అయిపోయింది ఖాళీ కూర్చునా ఫోన్ చూదమనేసి ఇంకా ఫోన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూద్దాం అనేసి పట్టుకున్నాం ఇక ఏం చేస్తున్నారు మేడం మీరు
ఏం లేదండి ఇప్పుడే టీవీ చూసి ఇట్లా ఫోన్ రావగానే మీతో మాట్లాడుతున్నానుండి
న్న బిజీ చేస్తారా మేడం మీరు
ఆ లేదండి
ఉ
నేను సెల్లు లో రీల్స్ తీస్తాను అండి
రీల్స్ ఇస్తారాఓ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తారా
ఆ చేస్తానండి
నాకు కూడా చేయాల అనిపిస్తుది కానీ ఇలా చేయలో అర్ధం కాదండి
ఉంటదండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే బాగుంటది కాకపోతే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు గుడ్ కామెంట్స్ పెడతారు
అవు అ కామెంట్స్ పెట్టకుండా కూడా పెడుతున్నారు కదా అ కొంతమంది ఇంస్టాలో కామెంట్స్ పెట్టకుండా కూడా బ్లాక్ చేయడానికి నో కా కామెంట్స్ పెట్టకుండా కూడా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు కద అండి అలా చేసుకో లేదా మీకు
చేసుకోవచ్చు కానీ కొంతమంది కొంతమంది గుడ్ కామెంట్స్ కూడా పెడతారు కదా అండి కొంతమంది ప్రోత్సహిస్తారు కదా మనల్ని అట్లా అని ఇంక బ్యాడ్ అట్లా ఉంచుకున్నా అన్ని నేను
నాకైతే అసలు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడం రాదండి తెలిదఅండి
అవునా ఇంస్టాగ్రామ్లో రీల్స్ చేస్తా యూట్యూబ్ ఛానల్ చేస్తాను నేను
యూట్యూబ్ కూడా ఉందా
ఆ
ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ఎలా పోస్ట్ చేయలో కొంచెం చెప్పురా అండి నాకు తెలీదు
ఇంస్టాగ్రామ్ వెళ్ళి మనకు ఒకటి రీల్ నచ్చుతుంది కదా ఆ రీల్ మీద క్లిక్ చేయాలి
ఓకే
క్లిక్ చేస్తే మనం వీడియో వేసి దాన్ని పోస్ట్ చేయడం అంతే ఇగ
అంటే ఇప్పుడు రీల్ మీద క్లిక్ చేసినాక రీల్స్ ఆ రీల్స్ పైన క్లిక్ చేస్తే అతే మనకు ఆ వీడియో ఎట్లా తీయాలండి
ఆ అదే సాంగ్ వస్తుంది కెమెరా కూడా వస్తుది మనకు ముందంటే అంటే ముందు పెట్టుకోవచ్చు బ్యాక్ అంటే బ్యాక్ పెట్టుకోవచ్చు
అలా పెట్టుకున్నాక మనం తీసినాక అంటే కరెక్ట్ సెట్ చేసుకోవాలంటే వస్తుందా డైరెక్ట్ తీయడమేనా
అంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి నేను ఏం సెట్ చేయను డైరెక్ట్ తీసి పెడతా అన్నట్టు వచ్చినళ అంతే ఇంతే అనిక నేనే కల్పన అన్నట్టు
అయితే మరి ఒకవేర ఇక్కడ మన గ్యాలరీ లో ఉంటది కదండి వీడియో
అవునవును
వీడియోను వా ఆ రీల్స్ లో ఉన్న సాంగ్ కి పెట్టాలంటే పెట్టడం వచ్చా అండి మీకు
ఆ పెట్టడం వచ్చండి
ఎలా చేస్తారు అండీ అంత ఎట్లా పెడతారు నాకు అసలు చాలా తెలుసుకోవాలని ఉండే గాని ఇంట్రెస్ట్ రీల్స్ చేయాల అనిపిస్తుంది పిల్లల వీడియో తీసి చేసి పెట్టాల అనిపిస్తుంది గాని నాకు తెలిదండి తెలియకనే ఇంకా ఎందుకు దీనికింత పని కష్టం అనేసి నేను వదిలేస్తాను ఉంటాను ఒకసారి చెప్పారాండి ఇంటే గ్యాలరీలో ఉన్న వీడియోను రీల్లో సెట్ చేయాలంటే ఎట్లా చెప్పాలి కొంచెం
అప్పుడు నీకు ఒక సాంగ్ నచ్చింది అనుకో ఆ సాంగ్ మీద క్లిక్ చేస్తావు అక్కడ నీకు ఏమన పడుతుంది గ్లాస్ అని అండ్ నువ్ వీడియో తీసుకోవాలనుకుంటే ఇట్లానే రెండు ఆప్షన్స్ ఇస్తాడు మనకు మనం గ్లాజరీ బటన్ వతి మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మనం చేసుకోవచ్చు అందులో కొన్ని ఫోటో ఆ వీడియో తీసుకుంటాం కదా ఆ వీడియో ఇందులో పోస్ట్ చేసి మనం ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా మంచిగా కెమెరా బాగా దగ్గర రావాలి మన ఫోటో అనుకుంటే అట్లా కూడా సెడ్ చేసుకోవచ్చు అలా ఆప్షన్ ఉంటది మనకు ఆ ఆప్షన్ ద్వారా ఆ ఆప్షన్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు
అ ఆప్షన్ తోనే మనీ ఆ గ్యాలరీలో ఫొటోస్ అవి అన్నీ దాంట్లో రీల్స్ సెట్ చేసుకోవచ్చు
ఆ సెట్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు లేదు నేను ఓమ్లీ కెమెరా తోటి నేను చేసుకుంటా అంటే మనకు డౌన్లోడింగ్ అనేది ఒక వస్తుంది భాను గుర్తుల దానిని ప్రెస్ చేసుకుంటే ఎవరికి
డౌన్లోడింగ్ లో నేను ట్రై చేసినా మేడం అసలు అవునా నేను ఒకసారి ట్రై చేసిన డౌన్లోడ్ చేద్దామ అని నాకు అసలు డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లైట్ అండి ఇన్స్టాగ్రామ్ అనా హలో స్ట్రక్ అవుతుంది వాయిస్ మేడం కొంచెం పక్కకు రారా బ్రేకాతు ట టెక్నవ లో పైస క
ఆ
ఇ నేను డౌన్లోడ్ చేసుకుందామని
అదే అదే డౌన్లోడ్ చేసుకోవాలన్నీ
నాదే ఇన్స్టాగ్రామ్ లైట్ అనుకుంటాంది అయితే మా దాంట్లో అసలు రావట్లేదు ఇన్ ఇన్స్టాగ్రామ్ లైట్ లో ఈ మ నుకుంట డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదండి నేను ఎన్నో ఏదైనా రీల్స్ చూసాక కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదాండి
అవునవును చేసుకోవచ్చు మనం బాణం గుర్తుంటుంది కదా ఆది నోకితే
చేస్తారు ఏదైనా రీల్స్ చూసాక డౌన్లోడ్ చేస్తారు నేను కూడా చేద్దామని చేస్తే నాకు డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదు డౌన్లోడ్ చేసుకుందాం అంటే ఆ సర్వీస్
అది మీరు ఒకసారి ఏం చెయాలంటే ఇన్స్టాగ్రాము డిలీట్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోండి దాని ద్వారా మీకు ఏదనా ఆప్షన్ కావాలంటే అతను చెప్తాడు అన్నట్టు ఆ ఆప్షన్ ప్రకారం మనం సెట్ చేసుకోవాలి
మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఫాలోవర్స్ అన్ని పోతాయి కదండీ కొత్త అకౌంట్కి లేడస్ కదా
బేసిక్ గా మనం ఇన్స్టాగ్రామ్ అయినా ఏ దైనా చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలన్నట్టు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు మనకు తెలియకుంటే పక్కన వాళ్ళ తెలిసినోలను అడిగి ఐనా చేసుకోవాలి
అలాగే అండి మళ్ళీ ఇప్పుడు కొంతమంది వాట్సాప్ లో స్టేటస్ పెడుతుంది కదా అన్ని ఫొటోస్ అన్ని ఇ ఎడిట్ చేసి ఒక్కొక్క ఫోటో వస్తా సాంగ్ వస్తా ఉంటది కొన్ని ఫొటోస్ వస్తా ఉం టాయి కదా దాంట్లో అట్లా వీడియో తయారుచేస్తాది కదా అది ఎట్లా ఎలా తయా రు చేస్తారు గ్యాలరీలు తయారు చేసుకోవచ్చ దాన్ని
వస్తది ఒకటి ఆప్షను దాని దగ్గరికి వెళ్ళిన
ఆహ
మనకి అది క్రియేట్ చేస్తా అన్నట్టు ఇప్పుడు ఇన్ షార్ట్ ఉనది చూసినవ ఇన్ షట్లో కూడా చేసుకోవచ్చు మనం వీడియో క్రియేట్
ఆ ఇన్స్ షాట్లు చేసుకోవచ్చు అం టున్నారు అవి సాంగ్స్ ఉండాలి కదండీ మన దగర మనం
సాంగ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటున్నా చూసినవ అందులో ఏమన్నా మన నచ్చిన సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో ఇన్స్టాగ్రామ్ కు పోయి మన గ్లాజరీ అని చూపిస్తదడా అలా వతిత్తే నువ్వా ఆ సాంగ్ ఆ ఫోటోస్ పెట్టి క్రియేట్ చేయొచ్చు
ఒకసారి చలవాల అండి ఒకసారి మిమల్ని చేసుకోవాలి నాకు అసలు నేను ఎన్నో సార్లు ట్రై చేసినా గాని నాకు ఇన్ షార్ట్ లో వీడియోస్ చేయడానికి రావట్లేదు ఇన్స్టాగ్రామ్ లో చేయడానికి రావటలేదు
అదే ఒకసారి మీరు
అది అసలు తెలీదండి ఇంటి ముందు మా ఇంటి ముందు అమ్మాయి వాళ్ళు కూడా చేస్తారు బాగానే చేస్తారు అని రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు పోస్ట్ చేస్తానే ఉం మా ఇంటి దగ్గర ముందు వాళ్ళు మా ఇంటి ముందు వాళ్ళు ఆ ఎప్పుడు రెడీ అయినా ఏదైనా ఫంక్షన్ వెళ్ళిన వాళ్ళ పాపతోనూ ఆమె వాళ్ళ ఆమె చేసి చేస్తదీ వాళ్ళ పాపతో కూడా చేపిస్తదండి వాళ్ళ వి డియోస్ రీల్స్ చూసినప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుందండి చెయాలని
అవునా అంటే పక్కన వాళ్ళను మనకి ఏదన్నా తెలియకుంటే పక్కన వాళ్ళని అడిగితే చెప్తారు కదా అన్నగి ఇది వస్త
అవును అవునండి అనిపిస్తే కానీ ఇట్లనే అనిపిస్తాడి మా అమ్మాట అనిపిస్త అడుగండి అక్కడ అంటే అడుగుతే ఇది కూడా తెలీయదు అని అనుకుంటార ఏమోని ఎందుకులే అని
అవును చాలా మంది అట్లనే బ్యాక్ అయిపోతున్నారండి జ మనకి తెలియని విషయం న్ని ఇంకో ద్వారా తెలుసుకోవడానికి అంత నమూషి పడాల్సిన అవసరం ఏం లేదండి
అ కొ నేను అనుకుంట ఆ ఇది కూడా అడుగుతుంద అని అనుకుంటరెమో అనిసి అడగాను కానీ తెలుసుకోవాలండి అయినా వీడియోస్ ఉంటాయేమో అని యూట్యూబ్ లో కూడా చెక్ చేసినా మేడం నేను యూట్యూబ్ లో చెక్ చేసినా కూడా సరిగా చెప్పట్లేదుండి ఎలా తీయాలనేసి ఇన్షార్ట్ లో వీడియోస్ ఎట్లా తయారు చేసుకోవాలని యూట్యూబ్ లో చూస్తానా అయినా కూడా దాంట్లో కూడా తెలియర్లేదు
అవునా చేసుకోవచ్చు ఏం ఉంది యూట్యూబ్ లో కూడా మనం మన పేరు మీద ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ లో కూడా మనం చేసుకోవచ్చు వీడియోస్ ఇట్లా
ఎను యూట్యూబ్ చానల్ లో యూట్యూబ్ లో ఛానెల్ ఉంటే మనీ వస్తాయండి మరి
ఆ అంటే మనకు ఫాలోవర్స్ ఉండాలి మళ్ళీ ప్లస్ మనకి లైక్స్ రావాలి షేర్స్ రావాలి అది చాలా రిస్క్ ఉంటుంది కొంచెం
ఆ
ఇక మనకు ఆ ఫాలోవర్స్ కావాలి మనకు ఫస్ట్ మెయిన్ ఫాలోవర్స్ లైక్స్ రావాలి మనం వీడియోలు బాగా మంచిగా తీయడానికి ట్రై చేయాలి
అని అది దాని గురించి క్లారిటీగా తెలియదు కానీ కొ తెలిస్తే యూట్యూబ్ ఛానెల్ పెట్టచ్చు అండి అక్కడ ఇ కూడా
ఆ పెట్టొచ్చు పెట్ చ్చ ఇప్పుడు మనం ఏముందండి రోజుకి ఒక రెండు మూడు వీడియోలు అయినా చేయలేమా అట్లా చేస్తే తీసుకుంటే సరిపోద్ది రోజుకు రెండు మూడు వీడియోస్ అయినా చేసుకోవచ్చు అట్లా రోజు చేస్తే మనకి ఏదన్నా ఫాలోవర్స్ అయినా ఏదనా ఒకటి జరుగుతుంది అన్నట్టు
మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం వల్ల ఫాలోయర్స్ ఆ వీడియో కనెక్ట్ అయలా ఆ ఉండాలీ కానీ నాకు పెట్టాల అనిపిస్తుదండి కానీ వీడియో అ తీయడానికి రావట్లేదు అంతే అది ఒక్కటి తెలుసుకుంటే వీడియోస్ తీయడం
అయితే మీరు యూట్యూబ్ ఛానల్ క వెళ్ళి సెర్చ్ కొట్టండి వీడియోస్ ఎట్లా చేయాలి ఏం తాని సర్చి కొడితే అది చెప్తది అన్నట్టు మనకు కొంద మంది చెప్తారు అందులో అట్లా దాన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటున్నారు కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పోయి ఇస్టా గ్రామ్ లో వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని అడుగుతుంది అడిగితే మనకు వాళ్ళు చెప్తారు అన్నట్టు
ఆ వీడియోస్ చూసినా కనీ ఎక్కువ తెలియదు అసలు మా పిల్లలు చేసే ఆ పనులను వీడియోస్ తీసి ట్యూబ్ లో పెడితే అసలు ఎంత బాగా వైరల్ అవుతాయో అనిపిస్తుంది అండి నా
బాగుంటది అట్లా మనం పిల్ల ఇప్పుడు జెండ మందరం అయినా ఏదనా ఫెస్టివల్ జరిగినవ్వడం ఇప్పుడు గోపికమ్మ వేషం వేసినా కూడా అట్లా వీడియోస్ తీసి రీల్స్ తీస్తారు కదా కొంతమంది అట్లా చేూస్తే ఆ బాగుంటుంది లైక్స్ వస్తాయి మనకు
ఈ సరిపక్క ట్రై చేస్తామండి కంపల్సరీ
ఆ ట్రై చెయండి మేడం బాగుంటది మేడం ఒకవేళ మనం సక్సెస్ అయితే మనకే మంచి పీరు కదా ఇగ మంచిగుంటది అట్లా
ఒకే అండి మరి
ఓకే అండి థ్యాంక్ యు నెక్స్ట్ కాల్ లో కలు